హలో
హలో
ఏం చేస్తున్నావు బిజీగా ఉన్నావా ఫోన్ అసలుకి ఎత్తట్లేదు ఈ మధ్య
అబ్బా అంత సీన్ లేదురా ఫోన్ సైలెంట్ లో పడేసి పడుకున్నా ఇప్పుడే లేచి చూసాను చెప్పు విశేషాలు ఏంటి
ఆ ఏముందని రోజువార రొటీన్ లైఫ్ కాకపోతే ఈ రోజు చాలా వాతావరణం చాలా బాగుంది నీతో మాట్లాడాల అనిపించి ఫోన్ చేసిన
అవునవును ఇద్దరం కలిసి మాట్లాడుకొని దాదాపు పది రోజులు దాటిపోయింది టైమే దొరుకుతలేదు అసలు
అవునవును అప్పట్లో రోజుకి పదిసార్లు మాట్లాడుకునే టోల్లం కాని ఇప్పుడు వారానికి ఒకసారి మాట్లాడడమే కష్టమయిపోతుంది చాలా మారిపోయింది కదా లైఫ్
మారిపోవడం ఏంటి పూర్తిగా మారిపోయింది ఈ బాధ్యతలు పనులు దేని టైం దానికే సరిపోతుంది సరేగాని ఈ రోజు ఇంట్లోనే ఉన్నావా ఏం పనులు లేవా
ఆ ఈరోజు ఖాళీనే ఎటు లేదు అందుకే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చాయ్ తాగుతున్న నీకు ఫోన్ చేసా అక్కడ ఎలా ఉంది మరి వాతావరణం
మార్నింగ్ నుండి మేఘాలు బట్టేసి ఉన్నాయి ఎప్పుడెప్పుడు వర్షం పడుతదా అని చూస్తున్నా ఇట్లాంటి టైమ్ లో వేడి వేడిగా పకోడీలు తింటే సూపర్ గా ఉంటుంది
అబ్బా గుర్తు చేయకమ్మా గుర్తొస్తు ఉంది తినాలనిపిస్తుంది నాకు అసలీ ఈ మధ్య బయట ఫుడ్ తినొద్దని ఇంట్లో వాళ్ళు చాలా గట్టి వార్నింగ్
వార్నింగ్ ఇచ్చరా ఎందుకు ఏమైంది ఏమన్న హెల్త్ ప్రాబ్లమా
ఏం లేదు గాని ఈ మధ్య కొంచెం బరువు పెరిగిన అనిపిస్తుంది శారీరక శ్రమ అస్సలు లేదు కదా
ఇక ఇంట్లో ఖాళీగా కూర్చొని తినడం అయిపోతుంది అందుకే కొంచెం డైటింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయ
మంచి డిసిజెన్ తీసుకున్నావు హెల్త్ ఇంపార్టెంట్ కదా కానీ డైటింగ్ అంటే ఏం తినకుండా ఆకలితో నుండుడు అయితే కాదు మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకో అట్లానే కొంచెం వాకింగ్ రన్నింగ్ లాంటివి కూడా స్టార్ట్ చేయి
అవునవును రేపు ఇప్పటి నుంచి ఖచ్చితంగా పొద్దున లేచి వాకింగ్ వెళ్ళాలని అలారం కూడా పెట్టుకున్నాను కానీ పొద్దున లేవడమే పెద్ద రిస్క అయిపోయింది తెల్సా
మ్మ్ నీ గురించి నాకు తెలియదా ఏంది కాలేజీ రోజులలోనే పదింటికీ క్లాసు ఉంటే తొమ్మిదిన్నర దాకా కూడా అసలు లేచేటోనివే కాదు కదా ఇగ ఇప్పుడు పొద్దున లేసినవంటే ఎవరు నమ్ముతారు చెప్పు
పాత రోజులు గుర్తు చేయకమ్మా అప్పట్లో ఆ రోజులే వేరు అసలు ఇలాంటి టెన్షన్ లేకుండా ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళమో ఫ్రెండ్స్ తో తిరగడం నైట్ అవుట్ చేయడం అబ్బాబ అదొక గోల్డెన్ పీరియడ్ అంతే
నిజమే అప్పుడు మన దగ్గర పైసలు ఉండకపోతుండే గాని అవసరం లేనంత ఎక్కువ టైం ఉండేది ఇప్పుడైతే పైసలు ఉన్నా కూడా టైం లేదు ప్రశాంతత లేదు
అవునవును రెండు కలవవు అవీ నిజం చెప్పినవ్ అప్పట్లో అది మేము మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బైక్ మీదనే ఎక్కి ఊరంతా తిరిగేటోళ్ళం జేబులో వంద రూపాయలు ఉంటే చాలు ప్రపంచాన్ని గెలిచినంతా ఫీలింగ్ వచ్చేది మాకైతే
మ్మ్ అప్పట్లో వంద రూపాయలతోనే సినిమా చూసేటోళ్ళం హోటల్కి వెళ్ళి రాత్రి చాయ్ కూడా తాగేటోల్లం ఇప్పుడైతే వంద రూపాయలు ఉన్నా దేనికి కూడా పనికొస్తలేవు ఒక మంచి ఒక గింతంతా అంత తిందామన్నా కూడా వస్తలేవు వంద రూపాలకి
అవునవును కాలంతో పాటు అన్ని మారిపోతాయి కదా ద్రవ్యోల్బలం అంటారంట దీన్నే సరేగాని ఈ మధ్య ఏమన్న మంచి సినిమాలు చూసావా ఓటీటిలో ఏదైనా కొత్త సిరీస్ అచ్చిందా
ఆ అంటే ఒక సస్పెన్స్ థ్రిల్ త్రిల్లర్ చూసాను చాలా బాగుంది కథ చాలా క్రిప్యంగా ఉంది నీకు ఖాలే ఉంటే చూడు లింగ్ పంపిస్తాను
ఆ పంపించు ఎట్లయినా ఖాలీనే కదా ఇంట్లో చూసేస్తాను నాకు కూడా ఈ మధ్య చ సస్పెన్స త్రిల్లర్ మిస్ట్రీ సినిమాలు చూడమంటే సానా బాగా అలవాటైపోయింది
అలాగే పంపుదా కానీ ఎక్కువ టైం అయితే స్క్రీన్ రూ ఏమైంది
ఏం గాలేదు
నా వాయిస్ నాకే ఇనిపిస్తుంది
అవునా ఏమొ మరి నీదే ప్రాబ్లం కావచ్చు
ఇయర్ ఫోన్స్ ఏమన్న పెట్టుకున్నవ
నా దగ్గర ఇయర్ఫోన్స్ ఎక్కడ ఉన్నాయమ్మా ఖాళీగానే ఉన్న
ఊ స్క్రీన్ అయితే ఎక్కువసేపు చూడకు ఎందుకంటే ఆల్రెడీ బాగా టైర్డ్ ఐతున్నా అంటున్నావు కదా మధ్య మధ్యలో కొంచెం గ్యాపిచ్చుకుంట చూడు
అవునవును మన డాక్టర్ కలిసి కూడా ఆయన కూడా ఇదే చెప్పారు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి కళ్ళ దూరం దిప్పి దూరంగా ఉన్న వస్తువులను చూడమన్నారు దాని ఏదో రూల్ అంటరంట నేను మర్చిపోయిన అప్పుడే
ఆ త్రీ ట్వంటీ రూల్ అనుకుంటా నేను కూడా చదివిన దాని గురించి అయితే నువ్ దాని ఫాలో ఐతునవా మరి
ఊ మొదట్లో రెండు రోజులు చేశాను ఆ తర్వాత మళ్ళీ పనులో బిజీలో మర్చిపో వునాను అయినా త్రీ ట్వంటీ రూల్ కాదు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అది ట్వంటీ ట్వంటీ ట్వంటీ రూల్ అనుకుంటా ఏదైనా రెండు రోజులు ముచ్చటే కదా మనకి
సరే మరి అయితే నీకు అన్ని తెలుసు కదా ఉండు
ఆ
నీకు అన్ని విషయాలు తెలుసు కదా నాతోనేం మాట్లాడతవ్ నాకేం తెల్వద్
ఆహ నువ్వు గుర్తు చేసినవ్ కరెక్ట్గా గుర్తు చేసినావు కానీ అది అట్లా బల్కొద్ది ఇట్లా బలకాలి డాక్టర్ చెప్పింది నాకు గుర్తుచ్చింది అందుకే నీక్ గుర్తు చెసిన
ఆ సరే నాకు పన్నునది మరి
అగొ ఏ చిన్న చిన్న దానికె అలుగుతవా ఏంటి
నా ఈగోను హట్ జేయద్దు అంతే ఎవరేనా సరె
సరే సరే చెప్పు మరి ఏమొ చెప్తున్నావు మధ్యలోనే ఆపేసినవు
నాకేం తెల్వదు
అరే రామశంకర ప్రభు
నాకు తెల్వది మరి నువ్ ఎప్పు నేనింటా నీకన్ని తెల్సు కదా
ఏం లేదు
ఆ ఏం లేకపోతే ఫోన్ పెట్టేయ్
పనులో బిజిల ఉన్నా కదా ఆ రూల్ అసల్కె రెండు రోజలు ఫాలో చేసినా అప్పటి నుంచి స అది గుర్తు కూడా లేదు మొత్తం మార్చిపోయినా నువ్వు ఇప్పుడు గుర్తు చేస్తే గుర్తొచ్చింది
సరె ఆ మాదట్లనే ఉంటది ఇగో నట్ జెతే అట్లా నిర్లక్ష్యం చేయకు ఆరోగ్యం విషయంలా కేర్ఫుల్ ఉండాలే ఇంట్లోల్ని అందరిని అడిగినా అని చెప్పు మంచిగున్నర అందరూ
అందరు క్షేమమే మీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి
ఆ అందరు సూపర్ గాని ఈ మధ్య మా డాడికే కొంచెం మొక్కళ్ల నొప్పులు ఎక్కువ అయిపోయినాయి ఇగ అంతే ఏజ్ కూడా అయితుంది కదా అట్లా చిన్న ప్రాబ్లమ్స్ తప్పాయి
అవునవును పెద్దవాళ్ళకి నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి మంచి డాక్టర్లుకు చూపించి ఫిజియోథెరపీ లాంటివి ఏమైనా చేయిస్తే బెటరేమో కనుకో
హు చూపిస్తున్నాం ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది కొంచెం తగ్గిందన్నరు ఇగ చూద్దాం
సరే ఇంకేంటి విశేషాలు ఈ మధ్య ఏమైనా కొత్త ఏమైనా నేర్చుకుంటున్నావ మరి ఏదన్న పనికొచ్చే థింగ్స్ ఏమైనా
నేర్చుకోవాలనే అనుకుంటా కానీ టైమే అసలు కుదుర్తలేదు ఆన్లైన్ లో ఒక క్లాస్ విందామని జాయిన్ అయినా గనీ వారానికి ఒక క్లాస్ కూడా వినట్లే
ఎందుకు రోజంతా కళనే కదా ఏ నా ఆ పరిస్థితి కూడా అంతే ఏదో ఒకటి కొత్త చే అనిపిస్తది కానీ రోజు మూసేసరికి తీవ్రంగా నలసడ వస్తది ఈ బెడ్ మీదనే ఎక్కుదామనిపిస్తుంది
ఉహ్ ఇది నీ ఒక్కన్ ప్రాబ్లం కద్ లే మన జనరేషన్ మొత్తం ఇదే ప్రాబ్లం అంటే ప్రెస్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకే అప్పుడప్పుడు ప్రకృతి దగ్గరకి ఎక్కడికైనా వెళ్ళాలె
అవును మన అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుండు ఉంటుంది కదా చాన్ రోజులు అయింది అందరం కలిసి ప్రయాణం చేసి
హు నిజమే అయితే రెండు రోజులు ఏటైనా వెళ్తే మంచిగా ఉంటది ఫోన్లని పక్కన పెట్టి ప్రశాంతంగా గడప్ చ్చు మిలిగిన ఫ్రెండ్స్ ను కూడా ఒకసారి ఫోన్ చేసి కనుక్కో
ఖచ్చితంగా అనుకుంటానం కానీ మనలో గురించి తెలిసిందే కదా ప్లాన్ వేసేటప్పుడు అందరూ వేసేటప్పుడు అం తీరడేట్ దగ్గర పడేసరి ఒక్కొక్కరూ ఒక్కొక్క అని చెప్పేసి ఎస్కేప్ అవుతారు
టే నిజం అనుకో మన గ్రూప్ లో మనం ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్ లల్లా సక్సెస్ అయిననాటి కన్నా క్యాన్సిల్ అయినావి ఎక్కువ ఉన్నాయి కదా
హు అవును అయినా సరే ఈసారి గట్టిగా ట్రై చేద్దాం ఎవరైనా రాకపోయినా కనీసం మనమిద్దరమైనా మంచిగా ఏదైనా మంచి ప్లేస్ కి వెళ్దాం ఏమంటావు
సర్లే పోదాం నువ్ అయితే డేట్ షూట్ రాదు మీకు ఎప్పుడు వీల అవుతుందో చెప్తే నేను కూడా దాన్ని బట్టి ప్లాన్ చేస్ కుంటా
సరే నేను కూడా డేట్ చూసుకొని రేపు నేను మెసేజ్ చేస్తాను అన్నట్టు ఈ మధ్య నువ్వు పుస్తకాలు చదవడం పోతే ఆపేసావా వద రోజుల్లో మంచి లైబ్రరీ మెయింటైన్ చేసేదానివి కదా
అవును నా అలవాటు ఇగ ఈ మధ్య బాగా తగ్గిపోయింది కో ఇగ ఇప్పుడు ఎడ ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియా రీల్స్ షార్ట్స్ అయిపోయింది బుక్కు పట్టుకున్నా కూడా ఐదు పది నిమిషాలకే ఫుల్ నిద్ర వస్తుంది
నిజమే ఈ రీల్స్ మన అటెన్షన్స్ పైన మొత్తం తగ్గించాయి కదా ఒకప్పుడు గంటల తరబడి నాల్ పుస్తకాలు చదవెటోల్లం గాని ఇప్పుడు ఒక్క నిమిషం వీడియోని కూడా పూర్తిగా చూడలేకపోతున్నాం
అవును ఇది చాలా ప్రమాదకరమైన మార్పు అందుకే నేను ఈ మధ్య మొబైల్ స్క్రీన్ టైం లిమిట్ పెట్టుకున్నాను రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ వాడకూడదని రూల్ పెట్టుకున్నా
టైం ఎలా వేస్ట్ అవుతుందో కూడా అసలు తెయట్లేదు
హ్మ్ ప్రయత్నించు స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపిస్తాది కాని తర్వాత అలవాటు అయిపోతది ఆ మిగిలిన టైమ్లా ఏమన్నా ఆలోచించుకోవచ్చు లేకపోతే ఏమన్న విషయాలు కూడా తెలుసుకోవచ్చు
సరే ఖచ్చితంగా ట్రై చేస్తా మరి రాత్రి ఏం తిన్నావ్ మరి
నేనా ఇ లైట్ గా కొంచెం ఉక్మ తిన్నా అంటే భారీగా తింటే నిద్ర పడతలేదు ఈ మధ్య నువ్వే ఏం తిన్నవు.
ఆ నేను రోటీ పప్పు తిన్నాను. రాత్రి పూట నేను కూడా మొత్తం రైస్ తగ్గించేసి లైట్ ఫు
హ్ అదే బెటర్లే లైట్ ఫుడ్డే బెటర్. ఎందుకంటే అదే అరుగుతాంది మంచిగా తోందరా సరే గాని చాలా సేపు మాట్లాడినం, ఇంకేమన్నా పనులు ఉన్నయా నీకు
ఏ నాకేం పని పాటా నీతోని మాట్లాడడమే పెద్ద పని ఇవ్వాళా. మనసు చాలా తెలికగా అనిపి చ్చింది. పాత రోజుల జ్ఞాపకాన్ని గుర్తొచ్చినయి.
నాక్కూడా అట్లనే అనిపించిందిరా. అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉందాం. ఫోన్ పెట్టేయ గానే ట్రిప్పు ప్లాన్ గురించి మాత్రం మర్చిపోకు.
అస్సలు మర్చిపోనులే రేపు అందరికి మెసేజ్ పెడతాను. సరే మరి జాగ్రత్తగా ఉంటాను మరి.
సరే ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పు బాయ్.
చెప్పన్ నేను అందర్ని మంచిగా చూసుకో జాగ్రత్తగా ఓకే బాయ్.